ఏం చేస్తున్నావ్
ఏం లేదు అక్క ఫోన్ చూస్తా ఉన్న ఒక్క నిమిషం ఉండండి వన్ సెకండ్ హ్మ్ హలో హ సనా హలో
ఆ చెప్పు
నువ్వేం చేస్తున్నావ్
ఏం చేయాలా వచ్చి పడుకొని ఫోన్ చూసి కాసేపు
ఆ కూర్చొని కూర్చొని ఆడి పో
ఫోన్ దగ్గర పెట్టుకో
ఫోన్ దగ్గర పెట్టుకో
కానీ వాయిస్ పక్కన వస్తాంది
ఏం వస్తాంది
సరే అదే ఏదో లీడ్ కూడా ఏదో అన్నావు కదా
ఆహా అదేం లేదు లే నేను నార్మల్గా యాప్ వెబ్సైట్ అనుకుంట అది
వెబ్సైట్ ఆ
వెబ్సైట్ అనుకుంట
యాప్స్ కూడా ఉన్నాయి అవేవో
ఆప్స్ నాకు వెబ్సైట్ లో గుర్తుట్లేదు ఎంత లాప్టాప్ నిజంగా నాకు టచ్ ఉండి ఉంటే
ఫోన్ దగ్గర పెట్టుకో బడ్స్ పెట్టుకుండా తీసే వాయిస్ ఎక్కడో వస్తుంది
అవునా ఒక్క నిమిషం ఇప్పుడు ఇంపిస్తందా
ఆ వినిపిస్తుంది
అంటే నాకి అది జూనియర్ పాప చెప్పిందా ఆ పిల్లే చేసి చ్చింది ల్యాప్టాప్ లో
అ
నేను ఒక టూ టైమ్స్ త్రీ టైమ్స్ ట్రై చేసినాను దాంట్లో చేద్దాం అనేసి ఇంకా నేను కోర్స్ ఏం కంప్లీట్ గా నేర్చుకోలేదు ఇంకా బేసిక్స్ లోనే ఉన్నానా అదా అది వచ్చే కోర్స్ నేను రాయలేను ఎందుకంటే నేను ఇంకా ఏం తీసు కోడింగ్ దాకా పోలేదు అందుకే ఇంగా కొది ట్ చేసుకోని కోర్ట్స్ అప్పుడు దానిలో పోదాంలే అని అనుకున్నా ఇంకా ఒక రెండేమో అంటే ఇప్పుడు నువ్వు ఒక ఫైతాన్ని నేర్చుకుంటున్నావు అనుకో పైతాన్ నేర్చు కుంటా అంటే నీకు తెలుస్తుంది కదా ఫైతాన్ లో ప్రోగ్రామ్ ఎట్లా రాయాల ఇప్పుడు ఏమైన్నా స్టేట్మెంట్లు యూస్ చేయాలా లుప్ ఎట్లా యూ స్ చేయలాని అవన్నీ నువ్వు అక్కడ ఇప్పుడు చూడు ఏమి ఇస్తుంది ఫైండ్ ద సమ్ ఆఫ్ ద ఇంటజర్స్ రైట్ ద ప్రోగ్రామ్ ఫర్ సమ్ ఆఫ్ ద టూ నెంబస్ అని అడుగుతది నువ్ లాంగ్వేజ్ పైదాన్లు రాయాలి అనుకుంటే పైదాన్ సెలెక్ట్ చేసుకోవచ్చు లేకపోతే ఏ కోడ్ కావాలి అనుకుంటే అది లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోని కోడ్ రాస్తే నీది కరెక్ట్ అయితే అవుట్ పుట్ వస్తుంది లేకపోతే ఎర్రర్ అవుతుంది అట్లా ఎన్ని నంబ హండ్రెడ్ ఎన్నో చాలా క్వశ్చన్స్ ఉంటాయి
ఉమ్
ఉమ్
ఆ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చేస్తూ చేస్తే కొంచెం మనకి దాని మీద గ్రిప్ వస్తుంది
వస్తది ఎక్కువ ఎక్కువ ఇంటర్వ్యూస్ లోను ఎగ్జామ్స్ లోనూ అట్లా అడిగే క్వశ్చన్సే ఉంటాయి అందులో మోస్ట్లీ అ లీట్ కోడ్ లో నీ ప్రోఫైల్ చులే ఇన్ కేస్ నువ్ జాబ్క్ పోయినప్పుడు లీడ్ కోడ్లు నీ ప్రోఫైల్ కన్ అక్కడ పెట్నా అనుకో వాళ్ళు అది ఓపెన్ చేసి చూసినారనుకో జాబు గ్యారంటీ అంటే అంత ఉంటది దానికి అంత ప్రియారిటీ ఉంటది
అవున
ఆ మల్టిపుల్ ప్రో ప్రబ్లెమ్స్ ఉంటయందులో
ఊ వాటిని ఇప్పుడు మనం ఈజీగా ఇప్పుడు చార్జిపిటి చూస్
ఆహా అట్లా యూజ్ చేస్తే నీకేం వస్తుంది కేకైనాట్టెగా అది నువ్వు నేర్చుకోవాలి లాన్ గుండే నువ్వు నేర్చుకోనింది ఒక మల్టిపుల్ టైమ్స్ ట్రై చెయ్ అప్పుడు నీకే కదా వస్తది ఏంటి చార్జిపిటి నువ్వు జాబుకు పోతావు ఇంటర్వూ కి ఆ నార్మల్గా అట్లనే చెయ్యొచ్చు
ఏన్లేదులే
నీ చాకయితే
ఆ
ఊ
ఏమో ట్రై చేద్దాము ఎలా ఉంటదా ఏమి ఆ ఏమన్నా నేర్చుకుంటాం దానిలోంచి అని రావాలి
నేర్చుకుండేదంటే ఫస్ట్ ఒక ఒక్క లాంగ్వేజ్ అన్నా బేసిక్స్ నుంచి స్టార్ట్ చే స్తే నే దాంట్లో చేస్తే మనకి వాల్యూ ఉంది అదేం తెలియకుండా ఉత్త ప్రోగ్రామింగ్ అంటే మనకి ఏం తెలియకుండా బాగుండది
అన్ని ఇలానే ఉంటాయి అంటే కోడింగ్ దీనికి సంబంధించినవి అడుగుతారా వాళ్ళు క్వశన్స్
అంటే
అంటే జనరల్ గా ఇలాంటివి కాకుండా ఓన్లీ లాంగ్వేజెస్వి కోడింగ్
ఆ అవే ఉంటయి దానికి సం ఆ దానికి సంబంధించే ఉంటయి దాంట్లో
ఊహు
ఊ
ఉ ఇంకా ఈరోజు ఆయన అదేదో ఇన్ఫోసిసు స్ప్రింగ్ బోర్డ్ అని చెప్పినాడు దాంట్లో ఏద కరికులం రాసుకుని రండి అని
ఆ రాసుకోని అయినా రాండి లేకపోతే స్క్రీన్ షాట్ ఒకసారి చూస్తూ రాండి అన్నారు ఊ
చెప్పినప్పుడే చెప్పినప్పుడు అది వచ్చింది వెబ్సైటే అది నార్మల్ గా వచ్చింది కానీ అది ఆయనా చెప్పి దాని తర్వాత కరికులం ఉంటుంది అది రాసుకని రండి అన్నాడు కదా అ ఎలా ఏమనవ్ తెలిదు కదా
ఫోర్ టాపిక్స్ ఏమో ఉన్నాయి కదా ఏఐఎంఎల్ ఉ ఆ ఐఏ ఏ డబ్ల్యూ ఎస్ ఐవోటి అది
అదే చూస్తా ఉన్నా ఎట్లా చేయాలి ఏంటి ఇద ఏదో లీడ్ కోడ్ అన్నావు కదా ఆ ఇది ఆ పన్నవే అని సర్చ్ చేస్తా యాప్స్ చూస్తే చాలా ఉండే
ఆ వెబ్సైట్ అనుకున్నా నాకైతే ఇంతవరకు గుర్తు లేదది
అ ఇప్పుడు ప్లే స్టోర్ లోకి వెళ్ళి చూస్తే యాప్ కూడా చూపిస్తంది ఒకటి ఓన్లీ డవి క్వశ్చన్స్ ఆప్ అని అదో ఆ ఏదోటి లేదు కరెక్ట్ గా తెలీదు కదా అడిగి చూద్దాం అని చెప్పి కాల్ చేసా
ఇంకా ఏం తిన్నావు మధ్యాహ్నం
ఆ మాకి వెజిటేబుల్ రైసామాబడ్డారు
ఉ
ఉమ్ నవ్వు
లమెన్ రస్
హా
మ్ అన్ త్వరగా వదులెష్ త్వరగా కాలేజీ త్వరగా అయిపోయింది ఈ రోజు
త్వరగా అన్నట్టు ఏం లేదు ఆల్మోస్ట్
అంటే మనకి క్లాసెస్ ఆ క్లాసెస్ బోర్ కదా ఇంట్రెస్ట్ ఉంటదు ఆమ్ పర్లేదు ఏదో దాని వల్ల ఒక రెండు ఈ రోజు అయితే ఒక రెండు మూడుయినా నేర్చుకుందాం
హా ఇంకా అసైన్మెంట్స్ అన్ని ఉన్నాయి కదా రాత్రి రాసినవా ఒకటన్నా రాత్రి రాసినవా ఆంటి
నైటా నైటు ఈఎస్ఐ ఒకటి రెండు క్వశ్చన్లు రాసిన ఇం దాంట్లో ఆన్సర్లు దొరుకాలే అని చెప్పి ఆ ఇగ ఆన్సర్ దొరక్ లేదు ఇంకా రికార్డ్ రాద్దామని కిందకెళ్ళి ఫస్ట్ ఇయర్ చిచ్చి ఫస్ట్ సెక్షన్ అన్నమాట అ బుక్ కుట్టించుకున్న అవి నాలుగు రశిన బొమ్మల్ గీల ఇంకా ఆవిఎంఎస్ఐఎల్ కంప్లీట్ చేయాల
ఆ
మ్
అసైన్మెంట్స్ అన్ని ఓ అని ఇచ్చేస్తున్నారు
అవును ఇచ్చేసినారు ఇంటికి పోయే లోపు అన్ని రాసేయళ్ళ లేక్పోతే ఇంటికి ఓవరేత్తుకొని పోతారు మళ్ళీ అ బుక్సన్ని
మ్ నేను అదే అనుకుంటున్నా కంప్లీట్ చేయ్యాలి వీక్ లోపల సండే లోపల అన్నా
ఓ అవును హ ఇంక
ఇకా ఏం చేస్తున్నారు మీ రూమ్ వాళ్ళు
ఏం లేదా అంతా ఫోన్ చూస్తా పడుకున్నారు
ను సాటర్డే సాటర్డే గుడ్ గూడికి వెళ్తున్నావా.
ఆ అంత లేదబ్బా నేను ఎప్పుడు పోయింది. ఎప్పుడు అబ్బా పోఇంది లాస్ట్ టైమ్ ఎప్పుడు
అ అప్పుడు
పోయినా మీత ఫెస్టివల్ రోజ్ పోయిన నేను ఆయన ఏందబ్బా పాండగ ఇ గిది ఏమది ఏకాదశ ఆ ముక్కోటి ఏకాదశి అప్పుడు వెళ్ళాం అంటే ఇంకా అంతగా అప్పడు నుంచి పోయిందే లేదు మళ్ళీ ఎప్పుడో శివరాత్రి రోజు శివాలయం బోయినా దేవుడా నేను మావు
మ్
ఇంకా అంటే ఇంకా మళ్ళీ గుడి లేద్ లేద్ అప్పుడు రెడి ఐతున్న పోయి పోయి
మంతో పోయిన శివరాత్రకి ఎలా నా టెంప్ల్కి
ఉమ్
మ్
బయటికి పోవాలనా
బయటికి
పోవాళ్ళన ఏంమేనా అంటున్న
ఉహు బయటికి పోయేవి ఏం లేవు అక్చుఅల్లీ పెన్ను లేదు పెన్ను పోయింది మల్లా బ్లాక్ పెన్ను కనిపిలా యాడ చూసేసాను పెన్సిల్ లేదు ఉ రాయగలంటే టే పెన్సిల్స్ కావాలా ఏదోక్ చూడాలి ఈవినింగ్ బయటకు పోయితేచ్చారు దానికైనా ఇంకా కనీసం
ఏ కాఫీ తాగాలి
హ మొన్నొచ్చన్నావు తాగినావు వెళ్ళిపోయినావు ఆడ తగుతరా అలవాటు అయిందా
ఆ అక్కడే తాగుతా
మేం బూస్ట్ అక్కడ ఎక్కువ కాఫీ టీలు టీీ తావతా అమ్మెంత తగ ముందు టీ మీంద మళ్ళ ఇర త చ్చేసింది అంటే వాళ్ళు చేంజ్ అయ్యారనమాట
అవును డిఫరెంట్ గా చేస్తారు తెలుసా ఏమివాళ ఒక రోజ అయితే ఆ ఒక రోజుతీ టీ పొడి ఎక్కువ వేసేస్తార ఎంత బూస్ట్ ట్వంటయా ఫిఫటీనా వన్ టీ
ఉ
క్చువల్ గా నేను కాఫీ పిచ్చి దాన్ని తెలుసా కాఫీ తాగమంటే
ఆ కాఫీ కూడా ఒక్కసారి అలానే ఉంటుంది చేదుగానే ఎక్కువ వేసేయడం వల్ల
చెప్పి అ టీనే తగిన ఈరోజు కాఫీ తాగ చీ తూ ఏం నచ్చలె నాకు
నన్ వల్ళ ఇంకా బూస్ట్ తాగచ్చలేని చెప్పి ఇప్పుడెల ఈ మధ్య బూస్ట్ ఏ తగుతున్నాం మేము
ఎగ్జామ్ ఇయర్ పాప వచ్చి చెయ్యి నా పైన పెట్టింది పడుకోనింటే ఉల్లి క్కరు మన్నా ఎందిరా సామి అనుకోని
ఆహా హ్మ్మ్
ఇంకా
ఇంకా వేడి వేడిగా ఏం అన్న తినాల అని వైషు వేడి వేడిగా అన్న తినాలనీ ఉంది
వేడి వేడి బజ్జి తిను
బజ్జీలద్దు కడుపూల మంట కానీ ఇప్పుడే
హ్మ్మ్ ఇంకా
సరే బాయ్
ఆ సరే బాయ్
సరే నేను కాసేపు తర్వాత కాల్ చేస్తాను
ఆ సరే